ఏం చేస్తున్నావ్
ఏం చేయాల కూర్చొని ఉన్నా
మ్మ్ నిన్న ఆ
ఇప్పుడే ఏసీ కడిగా
మ్మ్
దో ఫుల్ దుమ్ము ఉంది మా అక్క వాళ్ళ ఆయన చేత చేపిత్తు కోవచ్చు కదా నేను పొట్టి అయిపోతిని అదేం పైన ఉండే
ఎక్కువ గోడలు మ్మ్
గోడ కింద గోడ కూడా లేదు ఇంట్లో కద ఉంటది లోపల
ఆహా లొపల క్లిన్ చేసావా అయితే
అది వాటికి అవి ఉంటాయి కదా దానికి పొర టైప్ లో వస్తాయి అన్నమాట ఏసీకి వాటికి దుమ్ము అంతా అంటుకొని ఉంటది అది తీసా రెండు ప్లేట్స్ అది తీయడానికి హైట్ కావాలి ఈ మా బావ లేడు నిన్న మొన్న అంతా ఉన్నారు కదా ఎంజాయ్ దీపి కొవచ్చు కదా హైట్ క్లీనింగ్ చేయకపోయినా నాకు చేతికి ఇస్తే నేను క్లీన్ చేస్తాను కదా ఆయన తీడు అంటా అది పడుతే నిన్ను ఎవడు పటిచ్చుకునే వాడు కూడా లేడు
ఇది యినింది అనుకో మీ అమ్మా కోట్ ఈత కూడా వచ్చా ఆహ
ఆ నేను బొని చేసుకున్నా అంటాది ఏందో తీసి క్లీన్ చేసా ఏసున్నారు ఏసీ
సరిపొయింది మరి ఎందుకు మే నడుస్తే ఎండ ఉంటాదని తప్ప ఇంకే పని చేయించుదవే మా అమ్మా ఎండలో సవల్ల మీము ఆడికెళ్ళి
కానీ మీకు పని కూడా లేదు కద రే బయటికి వెళ్ళి చేసేది
ఇంట్లో ఇంకా అమ్మ ఎక్కడికి వెళ్ళదు కాబట్టి ఇంట్లో సర్లే అని నిన్ను అమిచేయనియ్యదు మా ఇంట్లో మమ్మ ఉదయం లేసింది దాని నుంచి తోటలోకి వెళ్ళొద్దు. మా అమ్మ కూడా వెళ్ళొద్దు కాయలకి కొయడానికి, బరలకి బర్ల కింద పాలు లేసింది కల్లపులు మాదొక మెత్త ఇంత ఉంటది మెత్త అదంతా చుమ్మి ఇల్లెలాపి నడుము బడిపతరే నిజ్యంగా నాకు కూడా పడిపోతాయి. ప్లేస్ ఎక్కువ ముందు మా ఇంటి ముందు చుమ్మీ లోపల ఒక పడిపోద్ది ఒక మూలా
పల్లండి అప్పుడు అద అంతా వారానికి రెండు సార్లు అట్లా ఊడ్చుకొని ముగ్గు వరకు కొంచెం ఉచ్చుకోవచ్చు కదా రోజు
రోజు ఊడుస్తుది మొత్తం కళ్ళపు మాత్రం ఏదో పర్టూక్యులర్ గా రోజుల్లో జసిద్ది బైట్రై ఖచ్చితంగా చేస్తుద్ది పేడతో కల్ళపు చల్లద్ది ఫ్రైడే ఏదో మళ్ళీ బుధవారం ఒకరోోజు తర్వాత ఒక రోజు తర్వాత అట్ట చేసిది అనమాట కళ్ళాపి మాత్రం చల్లింది మళ్ళీ మెత్త అదయిపోద్దని చల్లద్ది
హ్మ్మ్
మిగతా రోజులు ఖచ్చితంగా చుమ్మింది మొత్తం చుమ్మంది ఆ చుమ్మే లాభాలు పడిపోతాయి మళ్ళీ ముగ్గు పెట్టాలా అదొక టాస్క్
అదే కదా అయితే ఏదయినా పండుగలు వచ్చిన మంచి రంగులు ముగ్గులు వేసుకోవచ్చు
ఆ సంక్రాంతికి
హ
అప్పుడు ఆసిద్ది మా ఒక్క మా పెద్దక్క మంచిగా ఏసిద్ది
హ
ఆ పేద్దక్కఅందరు వస్తారు. మా ఇంటికి అప్పుడు అప్పుడా సిద్ధి అప్పుడు అందరం కూర్చుంటాం రంగులు వేయడానికి
మా అమ్మకు కూడా ఇష్టం. హ్మ్మ్ పెద్ద పెద్ద ముగ్గులు ఎస్సిద్ధి
అప్పుడు వస్తాయి లేరా రంగులు వస్తాయి్ ఊర్లోకి వస్తాయి మాకు అప్పుడు తీసుకుంటారు. మా ఊర్లో అందరుూ రంగులు పది ప్యాకెట్లు అట్లా
సరిపోయింది ఎందుకు ఎస్తారో ఏమో ఎవరో ఒకరు వొచ్చి తొక్కడమే సరిపోయి బ కు మాకు రోడ్డు మీద కదా సాయంత్రాాలకు ఉండదికా ముగ్గు
హ మాది ఆ చెప్పు చెప్పులే
వ మా అమ్మకి ఏమో ఇష్టం అనమాట బాగో పోయిన లేసి వేసేస్తుందింత పెద్ద పెేద ముగ్గులు ఎందుకు ఎందుకు
సంప్రదాయం అది మా అమ్మ ఆడపిల్లవేనా నువ్వు కల్లాబ్జల్లి ముగ్గేసేద్దెలియదా నీకు? రేపు పెళ్లయితే ఏం అందరూ ఏమనుకుంట్రు? ఇట్ట పెంచిందా మీ అమ్మ అంట్రు.
స్ హ హ
తాటకోలండీ అంటది మా అమ్మ ఇంతకు ముందు మబ్బ్ బర్లిత్తే ఎల్లాయన్మాట మేం ముగ్గేసే సైడే
ఊ ఉ
ముగ్గు ఉదయాన్నే ఏసేవాళ్ళం అవి ఉదయాన్నే తొక్కుకొని ఎళ్ళిపోయేటియ్ ఇప్పుడు అవి ఇంకోటి ఆపోజిట్ సైడు ఇంకోటుంద్ ఇంకో దారుంది. ఇప్పుడు అటు సైడ్ ఎళ్తున్నా ఇగ ఇటు సైడుకి రావట్ల
ఊ నేన్ నైట్ ఒస్తా నైట్ ఒస్తాను.
మమ్మిది ఆన్నే ఆపిద్దిరా
ఊ నైటే ఏసీ ఇంకంతె ఊ
భోగి రోజు మాత్ భోగి రోజు మాత్రం బోగు పెట్టిన తర్వాతా స్టార్ట్ చేస్తారు.
అక్క మేము భోగి మంచిగ చేసుకోవచ్చు కదా ఎందుకంటే అవి చెట్ లుంతయి కాబట్టి కొమ్మల్నరికి
కొమ్మలేవెయ్యం మేమూ తాటి మట్లుంటయి గదా అవేస్తం
నీకు నాకు ఒక్కసారే చేస్త ఇగ
ఆయమ్మ రా అయితే ఈసారి మా ఊర్కి
ఆ అహ హ్ హ్ ఎవరిస్తారక్క సెలవులు
ఏమో తియ్ తెలియదు నాకూ వినాయక చవితిక కూడా అర్ధం కావట్లే
నాకసలు మంట్లొస్తున్నాయిసా నా పుట్టిన్రోజుకి చదువుల్లో బడి నా పుట్టిన్రోజుకి ఇంట్లో లేన్నేను.
నీ పుట్టిన్రోజ్ సండే వస్తుంది కదా!
సండే రేప్ ఫ్రైడే
సండె, మండె ట్యూస్డే, వైడ్నెస్డే ఏ థాస్డే వస్తుంది మరి
ఆ థాస్డె థాస్డె సారీ
అటూ ఇటు కాకుండత్తుందేమే హ్రై డే వచ్చుంటే రెండు రోజులు లీవ్ అయినా వచ్చేదేమే
అదే గదా మన్న కూడా అంతే నాకు ఆ శ్యమ్న అదీ ఇదీ వాకం మధ్యలో ఇచ్చేసేత్తే ఉహ్
అదే ఆ రోజు ఇచ్చింది కదా నాక్ తెలిసి గురువారవే ఇచ్చిందాన్ని గురవారవో బుధవారవో ఇచ్చింది కదా!
ఊ గుర్వె బుధవారంవా
అదే గదా ఈ రోజు లాస్ట్ రోజు ఎంజాయ్ చెయ్యి మంచిగా
క్లాసులున్నాయి జస్ట్ ప్చ్ కేసుల్ న సా పిల్ నన్నదడగదింక నేనేం జేసినా
మళ్ళీ ఇల ఎ ఎళ్ళగానే ఇచ్చేసేసేయ్ తిరుగుతా ఉండింకా ఏమంటే లాస్ట్ రోజు
నువ్వొత్తె తిరగాలక్క ఎవర్దగ్గెర్కెల్లాలక్క
అన్ని బయటికొచ్చాడు అఃత వాష్రూమ్ కెళ్ళిపోయిండంతే
ఊ
మ్యాద్రోస్తుంది నాకు
మ్
అసలు ఆ చెత్త మొహాలు ఏందో
మ్
ఏం చేయలేం అక్క కొంతమందిని ఎందుకు పుడతారో తెలియదు ఎందుకు పెరుగుతరో తెలియదు ఎందుకిలా తయారయితారో తెలిదు.
మ్
ఈ అక్కలు సాటర్డే క్రికెట్ ఆన్నికి పోతున్నారు.
ఎవరు
ఈద్లె పక్కలో వాళ్ళు
కిర్ కెట్ ఆడిన.
ఆ క్రికెట్
వాళ్లకి ఏమోచ్చని ఆడను పోతున్నారే?
ఏమో అనుకుంటున్నారు మరి. నిన్న పెద్దాయనకి చెప్ నాకు అస్ తెలియనే తెలిదు వెళ్దాం ఉన్నారు. కానీ ఎప్పుడూ చెప్పలేదు అంటన
ఆహా
మ్
మ్
ఏందో
ఏందోలే
మ్ ఈ ప ఈ బక్కోడే పెద్దోడు అనుకుంటా. అందరి మీద
ఆ బక్కోడే పెద్దోడు. నన్ను అడిగి అందరి మీద, నాకన్నా పెద్దోడు.
ఆ కానీ అట్ట కనిపిడే, అదే ఇంకో మ నేనా ఏజ్ కి వస్తే ముసలిదానిలాగ కనిపిత్తనే. ఇప్పుడే ముసలిదాన్ని అంటున్నారు. సరే మ్ సరే మళ్ళీ చేస్త.
ఓకే
బాయ్
బాయ్
ఎ